ఎక్కడన్నావు బ్రో?
ఇంటికాడ రా.
ఏంచేస్తాన్నావు.
ఏం లేదు ఖాళీ. మ తిన్నావా మరి? ఆ హలో హలో హలో హలో
ఆ
తిన్నారా?
హాస్టల్ ఉన్నా, కాలేజీకి వచ్చినా ఈ బస్సు పాస్ వత్తలేదే కాలేజీ కి పోదాము అంటే.
కా చేసి అప్లే చేయకపోయినావు ఎందుకు రా.
అందులో కాలేజీ అడ్రస్ చూపెడత లేదు.
వేరేకాడ తీసుకుపోయా బస్ స్టాప్ వి.
వేరేది ఎట్లా తీసుకోవల్లా?
తీసుకుంటే దాన్ని లో ఆప్షన్ ఉంటంది గా
ఆ ఆప్షన్ ఉంటది కానీ మళ్ళా ఇప్పుడు వాళ్ళ కాలేజ్ కి పోయి మళ్ళా వాళ్ళ సార్తో సంతకం పెట్టిచ్చి వాళ్ళతో ఫార్వడ్ ఏ చేపీయాలంటే పెద్ద కథ.
ఆహా! కాదు మీకు పాతది ఉండే కదా బస్ పాస్.
పాత బస్ పాస్ మే వరకే
మే వరకేనా అదే దాని మీద అప్డేట్ చెప్పించుకోకపోయినావా అందులో
అది అప్డేట్ కాదు ఇక అంతే సెకండ్ పాస్ అయిపోయింది. అది ఓన్లీ ఇయర్ కి రెండు. చాలానే
అంతేనా
హైదరాబాద్ కెళ్ళి కరోనా ఎప్పుడు వచ్చినావ్ మరి.
నేను నిన్నే వచ్చనా నిన్న నైట్.
ఇగ ఈడకు వచ్చిన అయిపోయిందా డ్యూటీ ఇంగ
అయిపోయింది.
ఉ
ఇంకా తిన్నావా మరి.
తిన్నా ఇగే కథా ఇక పొద్దునే ఇవ్వలేడు రూమ్ లో ఒక్కనే ఉన్నా.
ప్రై ప్రైవేట్ హాస్టల్ ఆ గవర్మెంట్ హాస్టల్ ఆ ఆహా!
ఆ ఇయ్యలేవో మేడం ఇన్స్పెక్షన్ కొత్తా అన్నారు. ఇంకా రాలే మేడం.
హ ఏంది ఇన్స్పెక్షన్ ఏంటి ఫుడ్ మంచిగా ఉన్నదా లేదా అనా?
ఆ ఫుడ్ మంచిగా ఉంది కాని హాస్టల్ లో పిల్లలు ఎంత మంది ఉన్నారు. హాస్టల్ నీటి గా ఉందా లేదా అని. చెక్ చేసి పోతారు.
ఉహు
ఏమయింది వీళ్ళు ఇంకా డిగ్రీ కన్ఫర్మ్ కాలేదా వీళ్ళది.
సాయి అన్న ఉండ్లేదా అలాగే రాలేయ రాలే గాచ్చామో అని తెలివదు మనకు
ఆర్ట్స్ ఇస్తామని ఆర్ట్స్ లో పెట్టిలా అంటారు కదా కళ్యాణి వాళ్లు
ఏమో వాళ్ళకి తేల్వాల్ మక్వైతే తెల్వది
అంతేంటావా
హమ్ ఎక్కడున్నావు ఇప్పుడు అయిపోయినట్టే ఇగా ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసం వచ్చినంటికి
అదే అదే సందీప్ గాడు కూడా పో
అప్ అండ్ డౌన్ చెత్తాండా
ఆ అప్ అండ్ డౌన్ చేస్తాన్నాడు వాడు బండి కకొన్నాడు బండి వేసుకొని వతాన్నాడ వాడు
తెలీదు నాకు నేను కాలేజీ ఎందుకున్నాను ఇయాలనే వ హైదరాబాద్ నుంచి
ఓహో ఇంకా పోలే అయితే
పోలే ఇగ నేను ఆటో ఏం చేసిండు ఆటో అమ్మిండా
ఆటో వాళ్ళ బాబాయ్దిరా అది
కొన లేదా అప్పుడు కొనే అనే
బిడిగ కోర్తలట్లా ఇంకోసారి అట్లా నమ్తారా నమ్మరా అని
అయ నమ్ ఆడుకి పోయిన అంటే నమ్మకుండా ఉంటారా ఎవడన్నా హమ్
వాంది అనంగా ముకేశ్భ గాని దినంగా శివగాందనంగా వాడు ఏది చెప్పినా నమ్మలేక పోదు
అంతేనా ఎప్పుడొస్తున్నావ్ మరి ఊర్లోకి
ఊళ్ళ వచ్చుడు ఇగ ఈబస్ పాస్ వత్తాలే ఇంటికి వదామని చూస్తానా
ఏదో క్యాంపేన్ అట్టుంద నదిగా
ఆ అప్పుడు పోయిన
ఉ
నెలకిింద
ఇప్పుడు పోలే ఈ మధ్యల
ఈ మధ్యలా పోలే సార్ పంపిలే ఇంటికాడ ఉందామని పంపియలే
అయినట్టె ఇప్పుడు ఏంటి సియా బి అయిపోయిందా ఉహూ
ఇప్పుడు మామనూరు లో జరుగుతుంది క్యాంప్ పోదాం అనుకున్న నే ఓన్లీ జూనియర్ లను పంపిపుండు
ఉంహు
బుద్ద్దాలు ఉంటదరాా క్యాంపు
ఆ ఎక్కడ
ఇక్కడ లక్షత్ పెట్ అవుతల మామలు వెరికానా
మామలు పేరు విన్నాను
ఆ మామ్నూరు ఎర్పోర్ట్ అంటున్రు ఆ ఏయిర్పోర్ట్ ముందే పోలీసు ఉంటంది
అకాడమీ ఆ అది
అ స స సండే
ఆ స్ట్రక్ అయితాంది రా వాయిసు హలో హలో హలో వినపడతానంరా ంది హలో హలో ఏ మ పల ప ఇంకా మరి చెప్పాలి ఆ ఏముంది కాది పెళ్లి చేసుకున్నం ఇందాక బస్ కోసం ఎంచెత్తనవ్ టైం పాస్ కలా మాట్లాడతావా ఏదో ఒకటి హ రామరి ఇంటికి రారాదు ఏం చెత్తావ్ అక్కడ ఉండి ఎట్లా ఐదు పోతావ్ గా బస్ పాస్ తీసుకుంటడా తీసుకున్న తర్వా వెళ్లగొట్టిన ఆడ కానీ రాజు పోదాం ఎట్ల పోదాం ఏముంది హైదరాబాద్ కు పనేం ఉంది పళ్ చాల చ చె చూడాలి నేనైతే పోత నేనొక ముచ్చటి ఎప్పుడు కాదుగా అట్లాంటావా పోదం తొందరలో పోదం పోదాం అంటన్న సర్లే పోదాం తీ అన్ ఏమో సుద్ధం మచ్చలు పడ్డని ఎమో ఉ ఆ రెప్ పోవాలె
అ
స్టే స్టేషన్కు పోయేద్దాం అంటాంటే ఇడు ఒకటే అప్రింసు అన్ చెప్తాండు స్టేషన్ కు పోతే ఆడు వాడు ఎక్కితాండంటే ఎక్కితలేడు ద సమోసాలు తినిపిత్తరేమో మరి సమోసాలు కాదు గని ఇగ చికెన్ పప్ తినిపిరా అంటానా ఏ తినిపిత్తాడు మనోడు ఏ కాదు ఏమోరా అంద ఊటి నా పైసలు కష్టట్ ఇతు వెతు మ ఇంకా బెంగాళ కూడాళ ట్రాక్టర్ తోలుతాండు ఏవీ డ్రైవర్ అయిపోయినాడు ట్రాక్టర్ల అన్ని ఇచ్చినా లేడు ఇకిని కూడా దేగట్లేడు మన కల్లో ఉన్నాడా కా ఇకి బీల్ వా అ వెల్ బిట్టా బన్నడికి కాషనే బిట్టాను రే బోనాలలా అరి ఇంటికి రాపోయినా ఈ ఈ పండగనా కావచ్చు అటు బోనాలు చెత్తాడా ఇది అది బోనాల కనకాదుర్గమా బోనాలట రేపు ఇంటికా మటన్ ఉంటది మీ ఇంటికాడ రావా నువ్వు ఎప్పుడు అవినేవి కాడంటాను పండుగాడు ఎక్కడఉన్నాడురా పండుగాడు ఫోన్ చేత్తలేడు ఎతడుగాను మీ జానే అయ్యడు ఏమో హై వాల డిగ్రీ ఇస్తున్నట్టడు వా కథ కార్యక్రమం లేడని పాసైండా అట్నా ఆ చెప్పినాన నీకు పాసైనని చెప్పు అనిపాస్ అయిన సజ్యతయినే ఆరోరా అనే ఒకటే ఆయింద మాలని ఏడుపు మత్తం బేర వంద్యాను అంతసేపు వాడుందికాయితే సరే మరి రేపు రారాదు మీరు రాజు ఒకటే కలవరిత్తాండు రాజుక భారత్ భారత వ్యవహ భారత్యవ అంట ఇరు ఆ ఉంటా పోవాలి భీమి పాలం పోవాలి వియర్ ఇస్తే ప్లాన్ ఇస్తాను ప్లా తెలుస మొత్తం వాడు రిచ్ ఇప్పుడు వాన్ అయిణంత పస్ట్ ఎవనికి అయ్యిందు ఏమన్ అంటే తావుపితా అంటడాడు అ ఫోన్ తాపిద్దా ఫోన్ను ఇత్తండు కనీ ఎదురుడకిింద న అ అస్లు లేదు హాస్పిటల్ కాన్న ఉన్న ఇప్పుడే మందరా వాళ్తాలు సరే అన్న చూత హైదరాబాద్ పోవాలరా ఇప్పుడే జత జత సరే బ్రో ఉ సర